హలో
క్కా బావున్నార
హెలో వినిపిస్తుందా సిస్టర్
పిస్పంది సి
వాయిస్ మీది చాలా స్ స్లో వస్తాంది సిస్టర్
ఆ మ్ చెప్పండి బాగున్నారా
మ్మ్ మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నాను
వాయిస్ చాలా స్లో వస్ తా ఉంది కొంచెం గట్టిగా మాట్లాడండి
ఆ తిన్నారా స్పెషల్ ఈరోజు
ఇవాళ స్పెషలా బిర్యానీ
ఆవ్ అ బిర్యానీ ఏంటి బా ఈరోజు స్పెషల్ బిర్యానీ
ఈ స్పెషల్ ఏం లేదు
ఆ
మా అక్క చేసుకొని వచ్చారు అక్కది బర్డే అయింది నిన్ని ఇవాళ చేసి ఇవాళ తిన్నాము ఇంకా నిన్న మండే కదా తినకూడదు అని చెప వచ్చి ఇవాళ చేసారు ఇవాళ తిన్నాము
ఓకే పిల్లలు ఎలా ఉన్నారు
పిల్లలు బాగున్నారు సిస్టర్ మీ పిల్లలు ఎలా ఉన్నారు
కెళ్ళరా
వెళ్ళారా స్కూల్ కి వాయిస్ కొంచెం గట్టిగా మట్ లా సిస్టర్ ఎక్కడో వినిపిస్తుంది ఆ మా పిల్లల కూడా వెళ్ళారండి
ఆ మీ హస్బెండ్ నాన్నగారు బావున్నారా
హుమ్ బావున్నారు మీ హస్బెండ్ ఎలా ఉన్నారు
ఉన్నారు
ఎల్లారా డ్యూటీకి
ఆ వెళ్ళారు
మీరు హౌస్ వైఫేనా
ఆ హౌస్ వైఫే
హౌజ్ వాఫ్ అంటే ఇంట్లో పనులని సరిపోతాయి కదా సిస్టర్
ఆ అంతా సరిపోతుంది సిస్టర్
పిల్లల్ని రెడీ చేసుకోవడం లంచు క్యారీ
ఉహ్మ్మ్
ఏంటి సమ్మర్ వస్తాంది కదా ఏం ప్లాన్ చేస్తున్నారు ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటున్నారా
పల్లెటూరు అక్కడికి పిల్లల్ని తీసుకుొని వెళ్ళాలి అనుకున్నాము
ఓ పల్లెటూర్ బావుంటుంది ఫుల్ ఎంజాయ్ అయితే మరి
అనుకున్నాము ఎలా జరుగు తిను మా హస్బెండ్స్
హ్మ్మ్ ఓకే ఓకే
ఓకే
హుమ్మ్ ఇంకేం లేదు ఎలా ఉంటుంది పల్లెటూరు అక్కడ
బాగుంటుంది కొండలు చెట్లు ఆ పలా పొలాలు బాగుంటుంది పక్ పక్కనే విలేజ్ టెంపుల్స్ ఉంటాయి
టెంపుల్స్ ఏమి ఉంటయ్ జస్ సార్ అక్కడ టెంపుల్స్
పులు ఉంటుంది
ఆ
ఫేమస్ మళ్ళి కోన అంటే వాటర్ ఫాల్స్ ఉంటుంది.
వాటర్ ఫాల్సా ఎక్కడ వాటర్ ఫాల్స్ అది.
అది ఉంది. మా ఊరు పక్కన్నే ఊరి పేరు నాకు అంతగా ఐడియా తెలీదు. వాటర్ కావాల్సి ఉంటుంది బాగుంటుంది
ఆహా ఓకే
ఆ పిల్లలంతా ఆడుకోడానికి బాగుంటుంది సమ్మర్స్ లో చాలా మంది బట్టల్ ఆ శివున్
ఓకే మీకు ఇష్టమైన దేవుడాయనా
ఫేవరెట్ గా
ఆహాహ్ ఫేవరెట్ ఆ ఊ
కి అలా ప్లాన్ వేసుకోన్నాం ము చెన్నై అలా వెళ్ళి ఆ వెళ్ళాలి అను
ఆహా ఓకే ఓక్ కే
మరి ఇంట్లో డెసస్ న అందరు తీసుకుంటే ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళాలని అనుకున్ ఆ వెళ్తాం
వాయిస్ వినిపించట్లేదు
ఆ వెళ్ళాల అనుకోన్నాము
ఆహా ఓకే పిల్లలతో ఫ్యామిలీ వెళ్తా వెళ్ళాలి అనుకుంటున్నారా ఓకే ఓకే సిస్
సేమ్ చేయడం లేదు
సమ్మర్ ప్లాన్స్ చేస్తున్నాము కాకినాడ వైజాకు అట్ ట్లా వెళ్ళాలి అని అనేసి పిల్లల్ని తీసుకొని అక్కడ బాగుంటుంది కదా సో అక్కడ అంతా వెళ్లి చూసుకొని వద్దాము అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నాం అన్ మాట
ఓకే విజయవాడ అలా వెళ్తే విజయవాడ
ఆ విజయవాడలో కనకదుర్గమ్మ ఉన్నారు కదా అక్కడ కూడా వెళ్ళాలని అమ్మవారిని దర్శనం చేసు కొని రావాలి అని అనేసి ఇంకా ఎలాగో సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా విజయవాడ అమ్మవారు కూడా చాలా మహిమగల అమ్మవారు అని విన్నాను నాకు తెలిసి నేను ఒక్కసారే వెళ్ళాన నుకు మల్ వెళ్ళలేదు
అవును వెళ్ళాలి బాగా జం మహిమగల్లా అమ్మవారు వెళ్ళాను త్రీ టైమ్స్ వెళ్ళాను మళ్ళీ సమ్మర్ హాలిడేస్లో వెళ్ళాలనుకున్నాము ఫ్యామిలీతో ఫ్యామిలీతో వెళ్లేదు అంటే మ్యారేజ్ ముందు వెళ్ నాన మ్మా వాళ్ ఆ త్ పిల్లలు పుట్టిన తర్వాత ఫా ఫ్యామిలీతో వెళ్లేదు ఇంకా
ఆహా
ఈసారి ఈ సమ్మర్ హాలిడేస్ కి ప్లాన్ చెయ్యాల అనుకోన్నాము
ఆహా ఓకే
ఇంకే ఇంకెలా ఉన్నారు పిల్లలు ఏం చదువుతా ఉన్నారు
ఓ ఫిఫ్త్ అండ్ ఎయిత్ క్లాస్ సిస్టర్ ద్దరు
ఓకే బా చదువుతన్నారా పిల్లలు కే
హుం
ఉ
హు
ఇంకేంటి సిస్టర్
చెప్పాలి సిస్టర్ మీరే తిరుమల వెళ్ళారా ఎప్పుడైనా
ఆ వెళ్ళాను తిరుమల వెళ్ళాను
హుం మేము కూడా వెళ్ళాము ఒకట్ రెండు సార్లు వెళ్ళాము హుం
పిల్లలతో కలిసి వెళ్ళాలి ఈసారి పిల్లలతో వెళ్ళాలను కున్నము
పిల్లలతోనా
ఉ పిల్లలతో వెళ్ళాలి నడిచి వెళ్తే బాగుంటుంది హు అందుకు చూడాలనుకున్నాం పిల్లల్ తో వెళ్ళాలన్ అను కొన్నాము మరి సమ్మర్ హాలిడేస్ వస్తే వెళ్ళాలనుకున్న హు మరి ఎలా ఇగ సమ్మర్ కదా పిల్లల్ని కొద్ది జాగ్రత్త చూసుకోండి బయట ఎక్కు తిరని కండి
హు అవునవును సమ్మరు ఎండలు ఎక్కువగాస్తున్నాయి కద్ ఆ సో ఇంకా చూడాలి
మూవీ వచ్చింది కదా మొన్న మూవీకి వెళ్ళలేదా
ఎం మూవీ
ఆ ఏదో విన్యాసమొ ఏదో వచ్
ఆహా లేదు సిస్టర్ వే ళ్ళలేదు
మేము వెళ్ళాలన్
ఆహా వెళ్ళలేదు వెళ్తాం మా ఇది పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది కదా దానికి ప్లాన్ చేస్తున్నాం అన్నమాట ఫ్యామిలీతో
పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా మీరు
అహ
మిషిను మిషిన్